బ్రో బాగున్నార బ్రో
ఓంబ్రో బన్నాన్ నువు
బ బ్రో బాగున్నా బ్రో ఏం చేస్తున్నార్ బ్రో
ఎమ్ లే బ్రో కాళిగున్న
తిన్నవ బ్రో
ఆ తిన్నాన్ నువ్ బ్రో
ఆ తిన్నాన్ బ్రో
ఏం బేర్ బ్ర నింది ఆ కాలేజ్ లో ఉన్న బ్రో కాలేజ్ లో ఉన్న
ఏ బ్రో ఎట్లాట్ జరు తన్ని కాల జంత
బాగా జరుగుతాంది బ్రో మీది
అ బ్రో
యాడ్ బ్రో చదవతాండేది నువ్
బ్యాంగ్లోర్ లో బ్రో
ఏ కాలేజీ బ్రో
ప్రెసిడెన్సి
రెసిడెన్స్ బాందా బ్రో కాలేజ్
ఆ బాగుంది బ్రో
హాస్ చల బ్రో హాస్టేలా పీజీ న
పీజీ హాస్టల్ కాదు హాస్టల్ కొంచం ఫీజు ఆ బాగుంది బ్రో ఇప్పుడు ఈ సైడ్ ఆ ఇవి గ్యాస్ అంతే పోయిపోయి చపాతీలు దోశలు తీసేసారు లేదు బ్రో ఎక్కడ చేసారు తెలు అంటే మా పిజీ ఫుడ్ డు మా అంటే మా పీజీ ఓనర్ కి ఇక్కడ పి మా ఇక్కడ ఉండే చోట త్రీ ఫోర్ ఉన్నాయ్ అనమాట
ఆ
త్రీ ఫోర్ ఉన్నాయి
ఆ
దానికి మా మా పిజులో చేయాలి ఫుడ్ మా ఫీజు లో చేరు ఫుడ్
ఆ
బైట్ చేశారు
ఏంది బ్రో అంతనవు
ఆ పక్కన లే బ్రో డిస్టర్బెన్స్ కొంచిం ఇ ఇంకెం బ్రో చెప్పాల బ్రో అదే హలో బ్రో అల్ అలా అలాంటివి అవన్నీ కాదు బ్రో
ఆ
మాకి యాదో ఫెస్టివ్ చాస్ ఆ అంట బ్రో బయటోళ్లు కూడా రా చెండా మా గాయలో
ఆ వస్తాలే బ్రో వస్తా బ్రో ఇప్పుడే ఇప్పుడు
డే నెక్స్ట్ మంత్ టెన్త్ లెవెన్త్ ఉండే బ్రో
బ్రోస్
ఎస్టిమేట్ టెన్త్ లెవెన్త్ ఏమంటే మాకు ఫ్రీ మీకు ఫైవ్ హండ్రెడ్ కట్టాల బ్రో
ఎంత కట్టాల్ బ్రో ఎంత కట్టాల
ఫైవ్ హండ్రెడ్ బ్రో టూ డేస్ ఫైవ్ హండ్రెడ్ టూ టూ డేస్
సరే బ్రో నామంట్ పే చెయ్ బ్రో నే ఇంటెం చేస్తా
చేద్దాం లే బ్రో అప్పటికే అంటే నెస్ స్ట్ మంత్ టెన్త్ లెవన్త్ కదా టూ డేస్ ఉంటది
సరేలే బ్రో నా అమౌంట్ ని పే జేసే నన్ను అరోజు ఈడ్నించిస్సా
ఆ బ్రో వచ్చేయండి బ్రో బా చేస్తారంట బ్రో ఆ బ్రో బయటున్నాం బ్రో
ఆ
బయటున్నాం బ్రో పీజీలో లేను అంటే బయటకి వాకింగ్ వచ్చినం బయటున్నాం బ్రో పీజీలో లేము వాకింగ్ వచ్చాము
బెంగ్ళూర్ లో ఎక్కడ బ్రో కాలేజ్
రాజన్గుండె బ్రో అమెన్ని దొబ్డ రాజమకుంటే దుడ్బల్లాపూర్ దగ్గర ఆ ఆ దానికి సండేంగ ముందరగా లా ఉంది బ్రో మా మాకి ఇలాంటి ఈ సైడ్ అలాంటివి ఏమి ఉండవు
కా బ్రోజ యాక్చువల్ గా నేను రేపు రామ్నవమి కాద దానికోసర మేమన్నా హాడలే ఉందేమో అని
అ అలాం ఎం లేవు బ్రో ఐ మీన్ మా ఈ సైడ్ కర్ణాటకద ఇప్పుడు ఈ సైడ్ అలాంటి ఆళ్లెస్ లో మ ఇంకా రేపు ఎగ్జామ్ ఉంది బ్రో మర్నాడు సప్లి ఉంది మొరనాడు సప్లి ఉంది రేపు ఇయాని ఆ ట్వంటీ మార్క్స్ బేడతారు ఇపరిత
కాదు బ్రో ఎన్ని ఇకర్ ని బ్రో సబ్జెక్ట్ లు
రెండు బ్రో
రెండా ఆరో బ్రో నీది
రోట ఉండేది ఆరు ఎగిరు ఉండేది రెండు బ్రో మండే వెస్
ఆ మళ్ళా అన్ని నిజాలు చెప్పాలి బ్రో అట్లా దొంగమాటలు చెప్
నిజం బ్రో నేను ఎందుకు అబద్ద్ద న ఎందుకు అబద్ద్దం చెప్తాను చెప్పండి బ్రో గురించిీ
ఆ
నేను ఎందుకు అబద్ధం చెప్తాను కాదు బ్రో నేన ఎందుకు అబద్ధం చెప్తాను బ్రో
ఇప్పుడు ఆరు సప్లైలు పెట్టుకొని రెండు
అంటే టోటల్ ఉండేది ఆరు బ్రో అ నేను నాకు పోయిండేది రెండు వయ్యవరు బ్రో
అంటే స సరే బ్రో అర్తంద బ
కాయ్ బ్రో సిఎస్కే టీమ్ లో ఇప్పుడు బా బాల్ బ్రో
ఏం ఫెయిల్ అయిన సబ్జెక్టులో
ఏం ఫయిలనా అంటే అవి చవలేదు లె బ్రో
దానికె బ్రో ఫ్రీ ఫైర్ అకుంటా చాటింగ్ చేసుకుంటా ఉంటే అట్లే బ్రో
బ్రో ఇప్పుడు క్లియర్ చేస్తాంలే బ్రో ఇప్పుడు క్లియర్ చేస్తాం బ్రో
ఇంట్లో వాళ్ళ ఏమో పేరెంట్స్ అనలేదా బ్రో సబ్జెక్ట్ పోయినాంక
అంటర్ బ్రో మామూలే అలాంటివి మామూలే ఇంగ పోయిన తర్ ఎవరన్నా అంటారు
నీకు ని ని ఊరు ఎవరు బ్రో సొంతం ఊరు
మాదే బ్రో ఆనందపూర్ సైడ్ బ్రో అనటడబుర్
అదే అ అనంతపూర్ సైడ్ బ్రో ఏం పేరు బ్రో
అదే బ్రో అనంటపూరే బ్రో
ఆ అడ కిరణ్ చౌదరి తెలుస బ్రో
బ్రో తెలియదు బ్రో నాకీ బ్రో కాదు బ్రో ఇప్పుడు ను ధ్వని చాన్ కదా సి ఎస్ ఎస్కె టీమ్ లో బౌలింగ్ లైన్ అప్ చెప్ప్రు బ్రో బౌలింగ్ లైన్ప్ చూద్దాం
అది బ్రో మన్న మన్నటి వరకు వీక్ ఉంది
ఆ
బోరింగ్ ఇప్పుడు వెన్నాథ్ అతను లీసనే వాడు ఇంజూరీ అయిండ వానీ రిప్లేస్మెంట్ వాని జాన్సన్ అనోని కొత్తని తీసుకున్నారు బ్రో
ఆ బ్రో వాడు వాడు బాగా చేస్తననంట ఫామ్ లో ఉన్నాడు అంటున్నారు
అం బ్రోయి తెలో అది వైరల్ తను ఎట్లా వచ్చింది బాగా ఇస్తాడని ఎంత బ్రో చూడాల బౌలింగ్ అయితే బ్యాటింగ్ అయితే కుత్తర్యాంప్ ఉంది బ్రో బ్రో
ఆ బ్యాటింగ్ ఉంది బ్రో బౌలింగ్ అంతే బౌలింగ్ అంతే ఏ స్టార్ట్ కొత్త ప్లేయర్స్ ఉన్నారు బౌలింగ్ లో
బౌలింగ్ లో కానీ బౌలింగ్ లో కానీ సినియర్స్ ఏ ఉన్నారు ఓ పవర్ ప్లే లో మ్యాన్ ఎంట్రీక్స్ అదెలా అమ్మద మల్ల స్పిన్ నూరు మళ్ళుంది బ్రో
ఆ నూరు అమద్ ముందు నుంచి ఉన్నడు లే ఏమవరు చెప్పలేం
అంతే బ్రో ఇంగోన్ వేసుకున్ ఓ బ్యాటింగ్ మాత్రం బాన్ ఎంద్ ఎవరు
ఆ పోయిన్ సార్ బ్యాటింగ్ పోయిందని చెప్పి నేను ప్యూర్ బ్యాటింగ్ మీదే ఫోకస్ చేసినారు
ఎస్ బ్రో అంటే బౌలింగ్ అని పోయింది సార్ బౌలింగే ఉంది బ్రో ఒక్కో బౌలర్ చేంజ్ అయినాడు అంతే బ్రో జడేజ త పందరు పోయిన్ సారి బోలింగ్ అంతే బ్రో
హా బ్రో పాటిల్ అనే వోడు కాదు బ్రో పాటీల్ అనే ఒక్ ఒక వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ ఉన్నాడు చూడు
ఉరుగుల పటేలా
ఆ వాళ్ళకి ఛాన్స్ యాడ రాదు కదా ఫార్మాలిటీకి తీసుకెనడు కదా బ్రో బ్రో పార్టిల్ బ్రో పాటిల్ సం ఇంకేందస్తది బ్రో అది
ఉరుల్ పటేల్ల బ్రో
ఆ బ్రో అది నాకు అంత ప్రనౌన్సయేషన్ రాదు అది అంటే వికెట్ కీపర్ బ్యాచ్ మెన్ ఇప్పుడు వికెట్ కీపర్ ేళ ఎం ఎస్ ధోని ఇంజూరీ అయినా కూడా ఆ సంజు శాంసంగ్ స్ సంజయ్ చేస్తార్ బ్రో వానికి బ్యాటింగ్ అన్నా కానా మనకి బటింగ్ లయినప్ బా బాగుంది అంత
బ్యాటింగ్ వాడన్న ఆయుష్ మాతరన్నా అన్నా అడిపితే అయిపోవు
బ్రో
వాణ్ణి అన్న ఆయుష్ మాత్రనన్న ఆడిపితే అయిపోవు
ఇప్పుడు పా ఆయుష్ మాత్రగా ప్లేస్లు పాటిటీల్ గాన్ని ఆడిపిస్తస్తుా
అవును బ్రో ఇప్పుడు ఓపనింగు రూత్ త్ర ది సంజు బ్రో
ఆహ వా అలో ఆయుష్ వస్తాడు ఏ కదు కాదు ఏ మిడి ఆర్డర్ ఎందుకు వస్తాడు బ్రో ఆయుష్
ఆయుష్ అన్నా సర్ఫరాజ్ అన్నా ఊర్విల్ డల్ల ముగ్గురిలో ఒకరు వస్తారు బ్రో అంటే చి అవును బ్రో వాడు అంద సీనియర్ ర్ యంగ్స్టార్ కాబట్టి చాన్స్ ఇవ్వరు బ్రో అంత తొందరగా లాస్ట్ ఇయర్ ఇచ్చినారు వాడు ప్రూవ్ చేసుకున్నాడు బో ఎత్తి పెట్టుకుంటారు
కాదు బ్రో ఇప్పుడు వాణ్ణి కాదు బ్రో ఇప్పుడు వన్ న్ని వన్ డౌన్ ది ఇవ్వొచ్చు కదా
డను సీనియర్స్ ఉన్నారంట బ్రో ఆ సర్ఫజ్ హేన్ అల్లంతా
బ్రో బే బ్రేవిీస్ గాడు బ్రేవిీస్ ప్ బ్రేవిస్ అతను వన్ అర్ వచ్చ టూ కాద వచ్చేది అతను
వును బ్రో వన్ డౌ టూ డౌట్లస్ అట్ల వస్తంటది బ్రో వండన్ శివ దుబ శివ దుబాన్న రా చ్చు బ్రో పట్ అల అయిపోతే వండను
ఆ కానీ పర్ ప వరకు వికెట్లు పడకో అదే బ్రో బ్రేవిస్ గన్ని దింపుతారు శివంత్ బాయ్ ని దింపరు అంత ఈజీ గా
ఆవును బ్రో పవర్ ఫుల్ ల ఎవరన్న వికెట్ పోతే బ్రెవిస్ వస్తాడు బ్రో వండాలో బ్రెవిస్ రాడ్
కిరణ్ మాట్లాడు కిరణ్ మాట్లాడవ ఆ అవును బ్రో అనేకర్ పనిస్కర్ ఎగ్విధ వంది ఐదు పది నిమిషాలు అయిపో ఒ ఆ బ్రో
ఎప్పుడు బ్రో పక్కలో
పక్కన ఫ్రెండ్స్ బ్రో
అంటే మీ ఊరోళ్ళు ఎవరైనా ఉన్నర కళ్యాణ కళ్యాణదుర్గం వాళ్ళు
లేదు బ్రే ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ
ఆ అంటే మీ కాలేజీ తెలిసినడు అన్నాడు బ్రో నా కూడడు
ఎక్కడ బ్రో ఎక్కడ బ్రో ఆ బ్రో అతను తెలుసు నాకి సరే బ్రో టైం అయిపోయింది మీకు మరీ చేస్తా తను
సరే బ్రో
థ్యాంక్ యూ బ్రో ఫోన్ చేసినందు క్ ఆ